అఓ
హలో విన పడుతుందండి
హలో
ఆ హలో
హలో
వినబడుతుందండి చెప్పండి హలో
హలో
హలో మీ వాయిస్ వినబడుతుంది నా వాయిస్ వినబడుతుందా
ఆ వినిపిస్థాంది బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ండి మీరేం చేస్తున్నారండి తిన్నారా
ఆ తిన్నానండి మీరు తిన్నారా అండి
ఆ తిన్నాం తిన్నాం ఏమండి విశేషాలు మీకు ఏమి ఇస్ ంటే ఇష్టమండి
మాకా తెలుగు మూవీస్ అంటే ఇష్టం అండి
అదే అండి ఇప్పుడు తెలుగు మూవీస్ లోనే మూవీస్ అంటే ఇష్టం అండి ఎక్కువ ఇంట్రెస్ట్ గ ఏవి చూస్తారు మీరు
ఆ ఇంట్రెస్ట్గా అంటే నాకు హిస్టారికల్ మూవిస్ ఎక్కువ ఇష్టము ఆ రొమాంటిక్ మూవీస్ ఎక్కువ ఇష్టము కొంచెం
అవునండి
విడవి అంటాయి కదా యాక్షన్ మూవీస్ కూడా చూస్తా అండి ఆ
అవునా అండి దాట్లో ఆ సినిమా పేర్లు చెప్పలేదండి హలో సినిమా సినిమా పేర్లు చెప్పలేదు.
అర్థం కాలేదండి.
సినిమా పేర్లు చెప్పలేదు కదండి ఊరికె అంటే మీరు కంటెంట్ గురించి చెప్పారు కాగానీ సినిమా పేరు చెప్పలేదు ఏ సినిమా అంటే ఇష్టాం అండి
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి అదేమంటా టరు ఇప్పుడు ఆ బాహుబలి ఉ డ్రామాస్ కిందక వస్తాయన్నమాట సీతారామం ఉంది అద కొంచెం ఆ లవ్ మూవీ లాగా అట్లుంటంది అన్నమాట
అవును అవునండి కాదు మీకు కేమి ఇష్టాం అండి ఆ సినిమాలో ఇప్పుడు మీకు వచ్చేసి బహుబలంటే ఇష్టం
పుల్వాన్ సెల్వన్ లో వాళ్ళు మన హిస్టరీని ఎట్లా పో చేస్తున్నారు మన స్టైల్ ఎట్లాంటుంది ఇదంతా చూపిస్తు చూపిస్తారు కాబట్టి అది కొంచెం బాగుంటుందండి స్టోరీ లైన్ కానీ సో నాకు అది అది ఎక్కువ ఇష్టమవుతుంది దాంట్లో
ఆ
అంటే వాళ్ళు ఒక కింగ్ ని క్వీన్ ని అట్లా పోర్ట్రేట్ చేస్తారు.
అవునవునండి దాంట్లో ఎట్లా చూపిస్తారంటే మన పురాతన కాలంలో ఇలా ఉండే వాళ్ళు రాజా వాళ్ళు ఇలా ఉండే వాళ్ళు రాజ్యము
ఇట్లా పాలించే వాళ్ళు అని చెప్ప చూప్పిస్తారు అసలు భారతదేశం భారతదేశం అవును భారతదేశంలో అసలు ఎంత గొప్ప వీరులున్నారు.
అవునవునండి. కానీ నేను ఆ సినిమా చూసి ఇది నిజంగా జరిగిందా అన్నట్టు కళ్ళకు కట్టిన విధంగా చూపించారండి ఆ సినిమా అవునండి నేను నా సినిమా చూసి ఆశ్చర్యపోయినాండి ఫస్ట్ అంటే ఇదిమైన్నా మన పురాతన కాలంలో నుంచి తీసుకొని ఏమైన్నా చేశారా లేకుంటే వీళ్ళు సొంతంగా చేశారా అని
యాక్చువలీ అది వాళ్ళ ఫుల్ రెఫరెన్స్ వచ్చి వచ్చేసి మన పురాతన ఆ దాని మీదే అండి.
అవునండి మొత్తం దాని మీదనే
దాని మీదే బేస్ అదే అదే బేస్ అయితే కచ్చితంగా అదే
అవునండి
ఆ అంటే మన దాని మీదే వాళ్ళు తీసుకుని చేసినారనమాట
అవునండి మొత్తం మనదాని మీద అందుకే కదా అండి చెప్తున్నా.
ఈవెన్ చోలా రాజ్యం కూడా అప్పట్లో డిది కదండి
అవునవును ఉన్నాయ్ చోళారాజ్యం ఎందుకు తెలిదండి తెలుసు నాకు కూడా ఇష్టమే అండి హిస్టరీ అంటే హిస్టరీ నేను ఎక్కువ చదివేవానండి చిన్నప్పుడు నేను స్కూలో ఉన్నప్పుడు ఇవన్నీ అవును అవునండి ఆ విధంగా నాకు అట్లా చూడ్ రాజ్యం తెలుసండి అంతే
ఉమ్ గ్రేట్ అండి గ్రేట్
మీరండి ఇంకా సీతారామం అన్నారు కదండి దాంట్లో ఏం నచ్చింది మీకి ఆ
ఆ సీతారామంలో వాళ్ళ ప్యూర్ లవ్ ఎట్లుంది అనేది నాక్ చానా బా అనిపించిందండి అంటే ఈవెన్ ఆ వాళ్ళిద్దరు చూసుకోకుండా ప్రేమించుకున్నారు చూడండి
అవునవునండి అదైతే ప్యూర్లవ్వండి ఇప్పుడు ఈ కాలంలో అదే అదే కరెక్ట్ అండి ఈ కాలంలో అందరు చూసే లవ్ చేసుకుంటారండి మక్సిమం అలాంటిది వాళ్ళు జస్ట్ మనస్ సును చూసి
ఆ ప్రేమించుకొని అవునవును అది చానా నిజం ని
అవునవునండి నేనైతే ఫస్ట్ లో ఆసి సినిమా చూసి నేను అడిక్ట్ అయిపోయానానండి
యాక్చువల్లీ యాక్చువల్ నేను చాలా ఏడ్చానండి ఆ మూవీ చూశాక
ఎందుకేడుస్తారండి బానే ఉంది కదా
అంటే అంత ఎమోషనల్ గా ఉంది ఆ మూవీ
అవునా అండి ఎమోషనల్గా ఉందని ఏడుస్తారా
అవును అంటే ఆ ఏమో అసలు రామ్గి రామ్కి అలా అవ్ తుందని ఎవరు అన్
లేదండి అదే కదండి ట్విస్టు
అసలు నిజంగా నేను లాస్ట్ వరకు తను బతుకుంటాడనే ఎక్స్పెక్ట్ చేస్ సా అండి ఉమ్
నేను ఆ సినిమా చూసినప్పుడు నాకు హీరోయిన్ యాక్టింగ్ చానా బానచ్చిందడి దాంట్లో హీరోయిన్ చానా బాగుంటుందండి
నిజం అండి అసలు ఆవిడకి ఇప్పటి వరకు ఛాన్సెస్ ఎందుక్ క్ రాలేదు అసలు ఎందురికి ఇవ్వలేదు అనేది చాలా క్వశ్చన్ మార్క్
ఏమండి ఛాన్సన్స్ గురించి పక్కన పెడితే నాకైతే ఆ హీరోయిన్ చాలా బాగా నచ్చుతదండి దాంట్లో యాక్టింగ్ బా చ చానా బాగా చేసింది ఇంది మళ్ళీ వచ్చేసి ఇప్పటి కాలంలో దొరి కిన దొరకపోయినా ఆయమంట్ ఆమె అంటే మహానటినే అండి చాలా అంటే చానా బాగా నటిస్ తుంది కదండి
న
ఆమెలో తెలియని కళలు ఉన్నాయండి ఎట్లాంటే ఒక సంప్ర దాయంగా చూపిస్తది ఇంకో విధంగా కూడా చూపిస్తదండి అమ అలాంటి నటన కలిగిన ఒక హీరోయిన్ అండి
ఉమ్ హు
అవునండి మీకు నచ్చలేదండి
ఎందుకు నళ నాకు చాలా ఇష్టం అసలు ఆమె యాక్టింగ్ కాని నా బా నచ్చుతుందామె
అవునం ఎవరికైనా తెస్తారంండి ఆ విధంగా యాక్టింగ్ చేసినప్పుడు ఇంక నచ్చని
వాళ్లెవరు ఉండరు అవున అవును నిజమే అండి అంటే ఆవిడ యాక్టింగ్ ఏదో ఫోర్స్ చేసినట్టు లేదు అట్ అట్ల లేదండి చాల నాచురల్ గా ఉంది
అవునవును కొన్నిసార్లు చూసినప్పుడు ఏంది ఇంత న్యాచురల్ గా చేస్తా స్తాంది ఈమే అనిమనం ఫస్ట్ టైం చూసినప్పుడు సీతారాముల్లో ఫస్ట్ టైం చూసినప్పుడు చూసి సీత అంటేనే ఈ విధంగా ఉండాలి అని అచ్ అచ్చు అచ్చు గుద్ధినట్టు చూపించిందండి అల యాక్టింగ్ చేసింది అవునవున మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి కొంచెం తెలుగులో మాట్లాడినండి నాకు ఇంగ్లీష్ రాదు
ఆ సరే అండి
అ ఆ ఇంకా అంతేనండి మీకీ పాత సినిమ లంటే ఇష్టం లేదండి
ఆ ఎందుకు ఇష్టం లేదండి మాయా బజార్ ఇష్ట ఇష్టము మరి ఇంకొకటి ఆ పేర్ గుర్తు రావండి నాక్ సడన్ గా అడి
పర్లేద్ పర్లేదండి అవునవునండి నాకైతే పాత్ తకాలం సినిమాలో నాకు ఈ సినిమా యాదండి నువ్వు నాకు నచ్చావనేసి సినిమా నాకెందుకో కొంచెం నచ్చిందండి చనాా బాగానే
ఆ పీరియడ్లో అయితే నాకు చాల గుర్తున్నాయంండి నువ్వు నాకు నచ్చావు గాని
అంటే నేను అట్ల కాదండి ఇప్పుడు నేను చిన్నప్పుడు ఉండేవె నాకు గుర్తు ర్తుంటాయి కదండీ మరిీ పాతకాలం అంటే నేను ఆ కాలంలో పుట్టలేదు కదండీ హలొ
నిజం
అవునా అయితే నాక ఆ సినిమాలో వాళ్ళ అమ్ ఆమె ప్రేమగానే నాక్ నచ్చుతాడండి
నువ్వు నాకు నచ్చావులోన అండి
అవునవునండి అవునండి హీరోయిన్ గాని చానా బాగుంటదండి
ఆర్తి అగర్వాల్ పాపం చనిపోయింది కదండి
అవునండి అది మన మనా ఏమంటారు అవునా అదంత ఎందుకులేండి ఊహు ఇంకేమండి మిగతావి ఏం నచ్చలేదా మీకు
ఆ అంటే ఇంక అంటే ఖుషీ మూవీ కూడ బాగుంటందండి
అవునా అండి ఖుషి మూవీ చూసినా అండి కాని మీకు నచ్చితు నచ్చిందన్నారు కదా అందుకు నేను అడిగిన అవునా
బాగుంటదండి అది కూడ బాగుంట అది
అవున్ చూసా అండి నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసా అది అ నాకు అంత గుర్తు తెలేదండి అందుకోసం నేను అలా అన్నా అంతె అవున ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇంకా మీరు బాగుంది లేద్ లేదండి నాకసలు ఒక సీన్ కను గుర్తు లేదండి దాంట్లో ఆ పాట తప్ప అది ఏదో నార్మల్గ ఒక సీన్ చేస్తారు చూడండి హీరోయిన్ పక్కన కూర్చొని హీరో పక్కన ఆడ కూర్చొని బుక్ చదువుకునేటప్పుడు గుర్తొచ్చిం అవునండి ఆ ఆ సీన్ ఏమండి అది ఆ సీను అ అందరు ఇంకా ఏమంటారు ప్రోగ్రామ్ లో దాంట్లో, దీంట్లో చేసి చేసి అట్లా ఓ ఈ సినిమాలో ఈ సీన్ ఉంది. అని చెప్పి అలా గుర్తుందండి అంతే
అ మాత్రం భలే గుర్తు పెట్టుకున్నారు
దే లేదండి ఇప్పుడు మనకి చాలా మంది దాన్నే ఎక్స్ప్రెస్ చేసారండి ఖుషి సినిమా నుంచి. మనం ఏ ఎంటర్టన్మెంట్ ప్రోగ్రామ్ చూసినా అదే చూపిస్తున్నారు కదండి.
నిజమె
ఆ అలాయి నాకు గుర్తుందండి అంతేగాని నాకేమి ఆ సీన్ ఇష్టమని చెప్పలేదండి.
మీకు
అంతే కదండి
అంతేలేండి అంతే ఇంకా ఏ సినిమాలు ఇష్టం అండి మీకు.
కో అంతే అండి. అంతేన థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని నాతో పంచుకున్నందుకు.
స మీకు కూడా థ్యాంక్ యూ అండి. ఉంటానండి. మీకు కూడా థ్యాంక్ యూ అండి. ఆ ఉండండి అ